ఆ
హలో వినిపియాలే ఇప్పుడు వినిపిస్తుంది
అదే నాకు కూడా ఇనిపియ్యాలే
నీ నెట్ హే సరిగ్గా లేనట్టుంది.
నా నెట్టా
హ్
హ్
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇగో టైమ్ టేబుల్ పెట్టిరు అప్పుడే
కాలజ్ స్టార్ట్ అయ్యిందా
కాలే అయినా కాని పెట్టేసింది. హెచ్ ఓ డీ టైమ్ టేబుల్ ఏమేమో ఉన్నాయి సబ్జెక్ట్స్ది ప్రొఫెషనల్ ప్రాక్టీస్ లా అండ్ ఎథిక్స్ అటా ఏవారు కొత్త కొత్త పేర్లు కొత్త కొత్త ఫ్యాకల్టీ ఆ హెచ్ఆర్ చి హెచ్ఓడి ర్యాడర్ సిస్టమ్స్ అట మైక్రోవేవ్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ ఈ ఎన్సిటి మళ్ళ వచ్చింది
ఏం సబ్జెక్ట్ లున్నాయి
మైక్రోవేవ్ప్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ అంటే ఎంఓ ఎఫ్సీ కదా
ఆ
మైక్రోవేవ్ ఏమే ఎం సి టి ఎం సి టి సి ఒక సబ్జెక్ట్ ఉంది.
ఉహ్
ఇంకొకటి ఏమో రాడార్ సిస్టమ్స్ ఉంది ఉమ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఇగో ఇప్పుడే పెట్టిండు టైమ్ టేబులు.
ఉమ్ లక్క
ఫిజుల్ పెట్టామని ఫోన్ జేస్తురంట, మా ఫ్రెండ్కి జేసిన్రంట. నాక్ జేయలే మరి ఇంకా, ఫిఫ్టీ పర్సెంట్ ఫీజ్ కట్టాలట ఇప్పుడే.
ఎన్ని లాక్స్ ఉన్నాయ్. ఎన్ని లాక్స్ ఉన్నాయి అంటున్నా.
ఎన్ని లాక్స్ ఆ
ఆ
లాక్స్ అంటే ఫీజ్ ఆ, లాబ్స్ ఆ ఉమ్ నాక్ సిగ్నల్ ఒస్తలేద్ ఇడ అసలు.
మొత్తం అన్ని సబ్జెక్టులు ఫైవ్ ఆ.
ఆ ఒకటే ల్యాబ్
ఆహా
ఒక్కటే లాబ్, ఆ మొత్తం ఫైవ్ సబ్జెక్ట్సా ఆ, ఫైయ్య సిక్స్ ఆ ఉమ్ ఫైవ్ సబ్జెక్ట్స్, ఛీ సిక్స్ సబ్జెక్ట్స్, ఒకటి నాన్ క్రెడిట్ ఉన్నట్టుంది ఏదో.
ఆహా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రాజెక్ట్ ఉంటుందేమో.
సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంది సబ్జెక్ట్.
సాఫ్, సా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చే సబ్జెక్ట్.
అవునా మీకున్న
మాక్ అయిపోయింద్ టూ వన్, టూ టూ అనుకుంటా.
ఆహా మాకిప్పుడ్ ఉంది.
దానంత సబ్జెక్టే ఎంతా ఈజీ సబ్జెక్ట్ జూడ్ లే నేన్ ఎప్పుడు.
ఉహు హుమ్మ్ ఈజీ ఏనా సాటర్డే, సాటర్డే ఏం లేవు సాటర్డే హాలిడే అబ్బా. ఇయ్యాలి హాలిడే చాలు, త్రీ థర్టీ వరకే కాలేజ్.
ప్రతి సాటర్డే హాలిడేనా.
అంత సీన్ లేదు అసల్, మాక్ ఏ సాటర్డే ఇవ్వరు దెల్సా ఈవెన్ సెకండ్ సాటర్డే ఇయ్యారు, ఫోర్త్ సాటర్డే ఇయ్యారు. జే ఎన్ టి యు ప్రకారం ఆ సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే ఇయ్యాలి హాలిడే. కానీ ఇయ్యారు జులై తున్న ఏమో ఎందుకొయ్యరో ఏమో, అసల్ కి ఏ సాటర్డే ఇయ్యరు మాకు.
ఆ
హ్మ్
మీ కాలేజ్ ఏంది ఏమో అర్థమే కాదు.
అదే కదా, మా కాలేజ్ కాదు అండి స్కూలు, స్కూల్ అమ్మ స్కూలు.
జే ఎన్ టి యు మళ్ళ ఆటనమస్ అయితదన్నావ్.
కాలే అది ఏమంటారు, అది దాన్ని ఏమంటారు.
ఏ ఐ సీ టీ యా
ఆ అదే ఏ ఐ సి టి కాదు, ఏవన్న ఏదో, ఏదో అప్రూవ్ కాలే. అంటే అన్ని అంత ఈజీగా కాదు అట్నామస్.
ఉమ్, మా కాలేజ్ ఎందుకు ఇచ్చిన్రోమారీ అటానమస్.
ఏం చక్కగా ఉంది, ఏమి అవుతది ఇంగా.
ఆ
మరి ఏమన్నా మంచి ఉంటే అయినా ఏమంటారు అయన బాగుంటది వాళ్ళకు కూడా తెలుసె ఒకవేళ అటోనామస్ చేసిన అంత బాగుండద్ లే ఇంకా అనేష్ అన్కుంటారు
ఆటోనామస్ అయితేనే బెస్ట్ మా మా మా డిప్లొమా కోలేజ్ వుంది
ఊ
అది ఆటన్ నమ్మా చేశారు మంచిగా వాళ్ళకి సమ్ సమ్కి క్వశ్చన్ పేపర్ వాళ్ళు తయారు చేసారు వాళ్ళు ఇస్తారు కద
లేదు లేదు వాళ్ళు ఉన్నారు కదా మీ ఫ్రెండ్స్ మీ సిఆరు అట్లా వాళ్ళని అడిగినా నేను మీరు ఆటోనామస్ ఆ జేఎన్టీయూ అంటే
మా నెక్స్ట్ బ్యాచ్ కొందరు ఉంటారు క మా ఫ్రెండ్స్ ఉన్నళ్ళు వాళ్ళు ఇప్పుడు జాయిన్ అయ్యరు లాస్ట్ ఇయర్ కొందరు వన్ ఇయర్ ఒన్ ఆ వాళ్ళకూ ఆటోనామస్ ఎమో ఇగ మంచిగా క్వశ్చన్ పేపర్ వాళ్లే ఇస్తారంట మొత్తం వాళ్లే చెప్తారంట ఇక
ఆహా
పక్క పాసరా పక్క పాసరా అన్నారు
ఊ
ఊ కొన్నిర్మన్ డిప్లొమా జేఎన్ టి యూ ఉండేనా
ఆ ఎస్ బి టి ఎటు అట్ ఆళ్ల జే ఎన్ టి యూ ఆటోనామస్ అట్ ఏం లేకుండే అసల్
ఎస్ ఇప్పుడు ఎస్పీటెట్ అందరిని పాస్ చేస్తున్నట్టుంది
అట్లేము ఉండదల్లా అల్ల ఎట్లయినా మనం పాస్ ఐతం
అది మిషన్ చేస్తదా లేకపోతే మనుషులు చేస్తారు కరెక్షన్
చెసర్ మనకి మిడ్డుర బోల్ట్ అంటే బయట వాళ్ళు వేసేటోళ్ళు అయినా అం ఇ మంచి మంచి మార్క్స్ వచ్చేవి
అ మాకె ఎకువతున్నాయ్ మీకు ఎస్తున్నా మాకు ఏందో నేను పద్నాలుగు పదిహేను తప్పల్ రాసిన పాసయిపోతున్నా
అవునా
ఊ
అగ్ మంచినెస్
మీ కాలేజ్ బెస్ట్లే నేను కూడా అటు సైడ్ పెట్టుకొని వస్తాయిపోవు ఫస్ట్ అటు సైడే పెట్టుతుండే గాని హాస్టల్ ఉండలేను ఇంటికి పోత్ తె ఆమె చూసుకోదు
ఎవరు
మా పెద్దమ్మ చూసుకోలేదు అందుకని చెప్పి ఇగ నేను ఇట్ సైడ్ తీసుకున్నా
అవునవును
ఊ అట్ సైడ్ వస్తే మంచిగా మీ ఫ్రెండ్స్ అయితుండ అయితుండే కారులే
ఉ
కాకపోతెనెమో
ఏంటిది
మీరు ఫ్రెండ్స్
వచ్చా
ఆ
అదే అదే
ఇల్లా కొచ్చిందావాత బై ఇల్లా కుదర్ కీర్ లాగాయే మరీ
ఆహా నక్ష సంస్కుటరా అనుకుంటున్న
అయితే ఫస్ట్ ఆ బక్క పిల్లతోనే మాట్లాడిన
ఎందుకు ఎందుకు దొరికిరానుకుంట్ర మరీ ఏ అదే ఎందుకు వస్తారో తెల్వదు గా
ఫస్ట్ ఆ కట్టెపులతో మాట్లాడినబ్బా
ఆ
కట్టెపుల ఎంత మంచిగా మాట్లాడిందో ఫస్ట్ రోజు
ఉమ్మ్
మొ మొత్తం ఇట్లా ఐస్ క్రీమ్ ని గారిగిచ్చింది
హుహు
ఐ ఐస్ క్రీమ్ గూడ గారిగిపోయింది అనుకో అది వేరే విషయం
సార్ వాళ్ళతో మాట్లాడిరు కరెక్టే మరీ మా అ తో ఎందుకు మాట్లాడిరు
మీగ్ దల్ వాల్ సెకండ్ అప్పుడు నీక్ గ్లో వేసేటప్పుడు నీతోను మాట్లాడినా అట్లా నువ్వు ఎక్కువ పరిచయం అయిపోయినవ్
నేను లాస్ట్
మా మళ్లీ ఏమైతోన్ మాట్లాడినా షుగర్ పేషెంట్ ఇంకో పేషెంట్ అంటదిగానీ
ఉమ్మ్
ఆ వత్తన్
అయిందా
ఆ టీ కేర్ అయితే కాళ్లతో ఇట్లాదాన్నినాది నన్ను
హుహు హు
పిలిచేది పిలిచేది కాళ్లతోని గొక్కేది
మరీ నీ ఏమంటారు ఆ ఉమ్ కాళ్లతోనీ
గా గు నేను అటు సైడ్ ఆమె ఇట్ సైడ్ ఉండది గదా ఒక్కొక్కసారి స్ట్రెయిట్ సైడ్ గుంటే గోకేది నేను గూడ గోకె నేను గూడ గొకేటోన్ని గోకుతానంటే
ఒ
ఏం జేస్తమ్ సిక్స్ మంత్స్ ఆఫ్ డిప్లొమా లైఫ్
ఉమ్మ్
ఉమ్మ్ ఫోన్ జేస్తద ఆమె నీకు
నాకేందుకు జేస్తది
నువ్ జేస్తావ అయితే
నేనే వరకి జేయ్యా మేము ఓన్లీ మేము ముగ్గురమే మేం ఎవరికి జేయమో మేం వాళ్ల బర్త్ డేస్ కి గానీ వాటికి వీటికి గానీ ఒక నిష లో వచ్చినప్పుడు ఒక వన్ ఇయర్ వరకి వెట్టినాం అనుకుంట అంతే స్టేటస్ అసల్ స్టోరీలో అంతే దాని తర్వాత నుంచలి ఎవరికి ఎవరేమ్ సంబంధం లేనన్ అన్నట్టు గానే
నా బర్త్డేక్ ఎందుకురాలే మీరు
మీ బర్త్డేకి ఎప్పుడు
మొన్నా
మొన్న మొన్న ని బరితాడే అని ఎడున్నా.
నువ్వు ఏడున్నావునా మొన్న అవును ఊరిక్ ఎందుకు ఓయినవ్ ఒత్
ఆ మరి
ఉ ఎందుక్ ఓయినవ్
ఓ ఏమంటారా ఉంటే వస్తుండనేమో
నా బర్త్డే అని దేల్స్ ఫోయినవా
అప్పా
ఆ
అయినా నేన్ బోయినా ఆ నేను సిక్స్త్ ఆ ఫిఫ్త్క్ ఏమో పోయినా. వింత్ తెంతికి గదా మర్
ఎందుక్ క్వాయదో
నాకేం దేల్స్ అంటే నేను అప్పుడే పోవాల్సి వచ్చింది మరి
బల్ప్ అంటాడుదాని
ఉహ్
ఆ మరి
ఉహు
వర్షం బడితే బావుండు
ఎందుకు ఓకే వర్షం బర్షం.
ఉడక ఓస్తుంది ఫుల్లు
ఓహో
బొంతలు కప్పుకుంటేనేమో దోమలు కుడుతున్నాయి, ఎట్లా గసున్నా దోమలు కుడుతున్నాయి.
ఉహ్
అవునా దోమలో దోమలున్నాయ్. హైదరాబాద్ మొత్తం దోమలే.
ఆ అంతే అవును చాలానే ఉంటాయి ఆడా
ఏందో ఈ సిటీ అంటేనే దోమలు ఉంటాయి మళ్ళా
అవును
ఫోర్ సైడ్ ఉండవు ఎక్కవ్ ఎందుకట్లా
ఊర్ సైడ్ ఉన్నా అంటే మా మరి అక్కడ ఎక్కువ మోరీలు. అంటే ఇట్లా నిలిచిపోయినా వాటర్ అంట్లుటాయ్ గదా ఉహ్ అదే గద్ ఉండాయన్
వాటర్ వల్ల దోమలు ఎట్లా ఓడతాయి. అసలు ఆ ప్రాసెస్ ఏంద్ జేప్తావా జెరా
ఆ వాటరో వాటర్ వల్ల దోమలు ఎందుకు కుడతాయి ఏప్పు వాటర్ ఇచ్చిపోయి ఉంటే దానిపైన అవి గుడ్లు బెడతాయ్. అప్పుడు చాలు చాలా దోమల అయితాయి. నిలిచిపోయిన వాటర్ ఎంత గలీజు ఉంటే పాడుతుంటేనే అట్ల పోతుంటేనే ఫ్రెష్ గా ఉంటాయి. వాటర్
ఆ దోమల్ మనుషుల రక్తం ఎందుగ్ దగాలే ఆ డ్రైనేజ్ నీళ్ళు దగాచ్చుగా.
ఆ చెప్పు మరి దానికి నువ్వు.
మన దగ్గరకు వచ్చి మన యంతా రక్తం నాకుకుంటాచ్చి
ఉహ్
వేస్ట్ దోమలు
అబ్బ
ఆ
ఉమ్
దోమల్నీ చంపుడే, బ్యాట్ అందుకునుడే తప్ప తప్ప చంపుడే
ఆహ